అ చెప్పండి మీరు ఏ సినిమాలు బాగా చూస్తూ
అదే సినిమాలంటే ఆర్మీ మూవీస్... అలా ఎక్కువ చేస్తుంటను..
ఆ....
అ...
కామెడిీ సినిమా చూస్తా
కామెడీ సినిమాలు కూడా చూస్తాము. కానీ తక్కువగ చూస్తాము..
హ్మ్మ్
అదే
మీరు మజా.... దీ దీ సమాజ్..
ఆ.. జెమిని సినిమాలు చూశాను...
దాంతో.. బాదేసి.....
బాద వేసిన మూమెంట్ అంటే..... లాస్ట్లో వాళ్ళ ఫ్రెండ్ ను వదిలేసి వెళ్ళిపోతారు కదా వాళ్ళు ఏయ్
అవునండి... గాహ్... ఆమేద్.... ఆమే.....
అంటే మీరు బిర్యానీలు కూడ తింటరా.
అవును.
కుక్కల తొట్లు పెట్టాయి అనుకుంటా... అందుకోసం నేను అడుగుతున్నాను.
పట్టా ఇల్లే ఇ... అంచి....
ఇంకేటిది మరి
ఇ బాధేసి... చి.. డన్....
అదే... వాళ్ళ ఫ్రెండు, ఫ్రెండ్ ని అందరు కలిసి అందరు ఒదిలేసి వెళ్ళిపోతారు కదా, అక్కడ బీచ్...
అబ్....
ఆ.. అదే.. మేం మరీ.. ఇగ ఆనందంగా ఉన్న... ఉ......
అ.... చ్.....
ఆ..... అది ఒకటేనా ఇంకా ఏం లేవా.... నో మోర్.. కం కమెడి, కమెడి గదా.... బూడిద.... డిస్ సినిమావ్... మొత్తం కామెడీ, కామెడీ గదా....
అవునండ్.....
అదే.. అది ఒక్కటే కాదు, చానా సీన్లు ఉంటాయి కదా, ఫుల్ ఎంజాయ్ కామెడీ..
ఉ....
అందులో మెయిన్ లీడర్ అంటే.. మీరు ఆ ఒక్క సినిమానే చూసారా అంతే... మందు లేదా ఈ మధ్య....
ఆహ్...
చుప్... పొలో....
ఆ
కాదు నువ్వు ఎక్కడ చూసావాళ్ళం ఇంకా వేరేది ఏం చూడలేదా
శ మాల తరే అంంట
మీరం
ఆ
అంటే కేరం సినిమా కూడా మొత్తం ఇలానే కామెడీ మూవీ లాగా ఉంటంది కదా
అవునండి
అంటే ఇప్పుడు కేరం లో మీకు బాగా నచ్చ నంటిది
పాఠ బ
ఆ పాఠ పాడద బ బారులో పాట పాడతాడు అదేనా
కాదండి అవునండి బాగా పా అవును మీదిం బారన్నా పాలచంగ్ తారా
అమ్మా నాకు బా నాకు బాగా నచ్చిందంటే హాస్పిటల్లో వాళ్ళ ఫ్రెండ్ ఆ టెన్షన్ లో ఉంటే లూడో ఆడదామంటాడు కదా
అ రూడు
అప్పుడు వీడు హీరో తిడతాడు కదా వాళ్ళ ఫ్రెండ్ ని
ఆ
డ కాద్ర ఇద ఆడదా మాంటడు ఇంకా ఈ సినిమా సినిలో మీకుమోషన్ంగా కనెక్ట్ అయింది దేవన ఉంద
ఎం ఎస్ ఉండాలి రా అంటే
అంటే ఆ లాస్ట్ లాస్ట్ సీన్స్
ఏమనా ఉన్నాయా అలాగా
ఏ లేవ్
అంటే మీరు ఎక్కువ కామెంట్ చేస్తారు కాబట్టి ఇకా అలా కనెక్ట్ కావట్లేదా మీరు
అవునండి మిగత ఏదైనా సంబంధించి
అంటే మీకు ఎక్కువ యాక్షన్ ఇంకా సస్పెన్స్ అయిన్న ఉన్నా కూడా నీకు కామెడీ నచ్చుతాయా
అవునండి
టే ఎప్పుడు నోవుకుందాం నవు కుందాంమనే ఉంటారా
ఆ
అంతేనా ఎప్పుడూ నవ్దాం నవ్దాం అని చూస్తా ఉంటారా
ఆ
ఆ అంటే ఎప్పుడు నవ్వుతనే ఉంటే.. అంటే మీరు కామెడీగా, ఎమోషన్ గా కనెక్టే విషయాలు ఏం లేవా....
ఇ.. అలోయే..
లేవా....
లేకపోతే మరి అయితే మీరు మ ఒక మనిషి అంటే అన్ని ఉండాలి కదా ఎమోషన్..... ఆక్టివ్ అన్ని అడితే మ.... ఎప్పుడు కామెడీయే..
మ్మ్ అవును వాటర్.
మ్మ్
ఎ
చెప్పండి
దా... ఇకా..... మీరు ఈ మధ్య ఏ సినిమాల్...
మేము సినిమా చూసామండి, చానా చూసాం వారం చానా నే నెక్స్ట్
హలో..
అ....
స్టోరీలు
స్టోరీ అంటే.... అంటే.. ఇద్దరు, ఇద్దరు ఉంటరు. బ్రదరు ఇద్దరు బ్రదర్స్....
ఉ....
ఆ.. బ్రదర్స్ కి ఇద్దరి కళ చిన్నప్పటి నుంచి కాబోతే వాళ్ళిద్దరు ఇఎస్ సార్ ఇంట్లో పని చేేస్తుంటారు. పన్. చస్తే నే రేంజర్స్ కోసం... అంటే.... రేంజర్స్ అని ఒక సపరేట్... ఫోర్స్ ఉంటది..
ఆ.....
ఆ... రేంజర్ ఫోర్స్ కోసం అప్లై చేసుకునేటప్పుడు అది తమ్ముడు చనిపోతాడు ఒక వార్ లో.....
ఆ.....
తమ్ముడు కళ కోసం మాలన రేంజ్.. ఎ రైటరు లాస్ట్ గే.... అదే.. ఆ స్టోరీ ఎంత.....
అ...... నిఉత్తర్ పరదేశ్
చెప్పు.....
ఉత్తర్ ప్రదేశ్ చూశారా......
లేదు టికెట్ బుక్ చేసుకున్నాం ఇంకా పోలేదు పోవాలి
కోన్ వై
అంటే మీరు వెళ్ళి పోయి చూసి వచ్చేసారా
ఆ చూడలేదండి చూ పోవాలి
మీరు కూడా పోవాలా
ఓక ఆ
అంటే మీరు ఇప్పుడు పోదామని ప్లాన్ చేశారు
టూ డే ఇజ్. రావాలి
అంటే టూ డేస్ తర్వాత అంటే అంటే ఈ సినిమా పోర మి ఎఆ దురందర్ ధ రీవేంజ్
ఆ అది అది ఇంత అదే రీచ్ అవలేదు
ట్వంటీన్త్ నుంచి రిలీజ్ అయింది మన తెలుగులో కూడా నిన్నటినుంచి
సెట్టా
డబ్బింగ్ అని అయిపోయింది మొత్తం అంటే ఇకపోతే నైటింత్.. రోజు రిలీజ్గా పోయడానికి కారణం టెక్నికల్ గిచి వాళ్ళు రాలేదు
అవును మళ్ళీ ఈరో నిన్నస
కాదు ఐదుతేదీ
అయి అవులేదండి
లేదు మార్కెట్ లో అయింది మా మా ఫ్రెండ్స్ చూసారు స్టో రియలుకూడా పెట్టారు అంటే కొన్ని కొన్నిసార్లు కాలేదామ
ఆ
అది అదయితే బానే మీరుఉత్స వ భగత్ సింగ్ బోతార
ఆ
ఇప్పుడు ఇప్పుడు రెండు సినిమాలు పోతారు దాంట్లో లేకపోతే రెండు ఇట్లో ఒకదానికి పోయి చూసోస్తరా
రెండింటిలోఒకటి పోయెసిమై మంచిద నా అమ వచ్చి
ఆ
మీ అయిపోయానంక చెప్పండి
నేను రెండిట పో రెండిట పోదామని ప్లాన్ చేస్తున్నాను
ఉమ్ మంచి నండి అబ్బాయి అని దాన్లాలో మూవీ చుడండ మ్
మూవీస్ వాల్ల డబ్బులు కట్ చ్యతునాయి కాకపోతే ఎంజాయ్మెంట్ ఉండాలి కదా
అతని అన్నాయ్ జమీ
ఉమ్ నిజమేనా అది కూడా
ఆ
ఇంకా మీరేం పని చేస్తున్నరండి ఇప్పుడు హలో
వాష్మిషన్ కొన్న అండి
ట్టే ఈ టైం లో వాషింగ్ మెషన్ అంటే ఇ మీకు మీ ఈ టైం లో ఖాళీగా ఎలా ఉంటాయా
అ
ఇ
ఆవ్
ఆ ఉంది మరి విశేషలాస్తాను సంగతి
ట్టే పరి సంగతి
మేమే చెప్పాలి ఏదైనా
అ
ఆ దో మీ సైడ్ దోమలు ఎక్కువ ఉంటాయా
సరేయండి మీ కొడుకులు
మ్ సరే